ఆ
ఆ బాగున్నా, నువ్వెలా ఉన్నావు?
నేన్ గుడా బాగున్నాను. ఏం చేస్తాన్నవ్ ఇప్పుడు
ఇంట్లోనే ఉన్నాను కొంచెం ఫోన్ యూజ్ చేస్కుంటా నువ్వు?
నేన్ గుడా ఫ్రీగా ఉన్ననా ఉన్నాన్ అందుకే కాల్ చేస్న
అవునా బాగుంది. చానా రోజులైంది కదా మనం మాట్లాడుకొని
మ్ అవును అసల్ కాలేజ్ ఎలా నడుస్తుంది నికి ఇప్పుడు
కాలేజా బానే ఉంది కానీ అసైన్మెంట్స్ మాత్రం చాలా ఇస్తున్నార్ చాలా బిజి అయిపోతున్నాయి అసైన్మెంట్స్ వల్ల
సేమ్ సిట్యుయేషన్ నాక్ గుడా అసలు ఎగ్జామ్ గురించి ఆలోచిస్తుంటే టెన్షన్ వస్తుంది షివరింగ్ అయిపోత తంది అసలు ఏం చెయ్యాల్నో ఏమో
నిజమే కానీ కొంచం డైలీ చదివేస్తే ఈజీ అవుతుంది మాకే
అవును మరి నీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా?
అందరూ బాగున్నారు. లాస్ట్ వీక్ అందరం కల్సి మూవీకి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాం.
ఇంకేం పు ఏం మూవీ చూసారు
అ ఒక కామెడీ మూవీ చూసాం. చాలా అంటే చాలా నవ్వుకున్నాం అసల్ థియేటర్ అంట మా అరుపులే
మ్ చెప్పన్ అసల అట్లా మంచిగా ఫ్రెండ్స్తో కల్సి బైటికెళ్తే ఒక మెమోరీ స్ బాగుంటయి. నేను రీసెంట్గ మూవీ ఏం చూడ్లేదు అంతగా
అవునా టైం దొరికితే చూడు స్ట్రెస్ కొంచం తగ్గుతుంది కదా నీకే
మ్ అవును కరెక్టే కొంచం నవ్వితే కొంచం రిలాక్సింగా ఉంటుంది మైండ్ ఇంకా మరి వీకెండ్స్లో ఏం చేస్తావ్ నువ్వు
వీకెండ్స్లో మోస్ట్లీ నేను ఇంట్లోనే ఉం టాను. ఆ ఇంకేమన్నా ఆడాల అనుకుంటే క్రికెట్ ఆడుతా ఫ్రెండ్స్తో కల్సి
మీ చుట్టుపక్కల వాళ్ళు వస్తారా క్రికెట్ ఆడేకి
అవునవును అందర్కు ఇంకా మేం ఒక అది ఒక గేమ్ అన్నమాట ఏమైనా ఆ ఏమైన ఆడలంటే క్రికెటే ఖచ్చితంగా
మ్ ఏం గల్లీ క్రికెట్సా మీరందరూ క్రికెటర్సా
గల్లీ క్రికెటర్స్ మేం అందరం.
నాక్ గుడా క్రికెట్ అంటే చానా ఇష్టం అసలు అసల్ చూస్తే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుం ఆడాల ఆడాలా అని ఏం మంటే ఏం మనమ్, ఎక్స్పీరియన్స్ లేదు గాబట్టి బ్యాట్ ఎత్తలేం, ఒక ఎక్స్పీరియన్స్ స్. ఐతే మంచిగా ఎత్తొచ్చు కట్టొచ్చు.
ఉమ్ అది నిజమే, ఈ మధ్య మ్యాచ్ చూసావా.
ఊమ్ చూసిన అసలు మ్యాచ్ అసలు నేను ఓదుల్తాన చెప్. పోయి ఏటీం అయినా చూస్తా ఇగ మొన్నా. థట్టి ఫస్టు ఓ బాగా ఆడిన్నారు కదా ఫైనల్సు.
చాలా ఎక్సైటింగ్ గా ఉండింది గదా.
ఊమ్ అవును అసలు మన ఫేవరెట్ ప్లేయర్ పర్పమేన్స్. చాలా బాగుంది కదా లాస్ట్ వరకు ఉండినాడు కొ నిన్నాడు కంప్లీట్ చేసినాడు
ఉమ్ చాలా బాగా ఆడాడు తనైతే. స్ట్రైక్ రేట్ కూడా బాగా మెయింటిన్ చేసుకున్నాడు.
అసలు, చ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైయి లో ఉన్నంత ఇంట్రెస్ట్ ఇప్పుడు ట్వంటీ. ట్వంటీ సిక్స్ లేదు వాళ్ళ కొట్టిన స్కోర్ కి అసలు, అపొ అపోనెంట్ టీమ్ కొట్టి. ఎంచుకోరి అంత థ్రిల్లింగే లేదు మ్యాచ్.
లేదు వాళ్ళు చాలా తక్కువ స్కోర్ ఇచ్చారు కానీ మా టీం అది ఈజీ స్క్. కోరసు మ కంత థ్రిల్ అనిపి అ అనిపియలేదు.
ఆమ్, అ ముందే తెలి తెలిసిపోయింది, ఆ ముందే. తెలిసిపోయింది ఖచ్చితంగా విన్నఅయితుంది అని.
అవును అవునూ. నీ కాడా
ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమి, ఏమ అనుకున్నావు, ఏం చేయాల అనుకుంటన్నావ్.
ఫ్యూచర్ ప్లాన్స్ అంటే, ఫస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలి ముందుగా. తర్వాత హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటాన్న అంతే.
ఊమ్. నాకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి ఇంగ హాలిడేస్ లో ఏమేమో ఆలోచించి పెట్టుకోని. అండి మా కజిన్స్ ఉన్నాడు అసలు బిపీపీక్స్ లో తెలిసిన వాళ్ళు చేసే పనులకి నాకి అసలు నా మళ్ళీ సెట్ ఎట్లొ లో అయిపోయింది నిన్నటి వరకు ఉండిన్యారు ఉంటాం ఉంటాం ఉంటాం అని లాస్ట్ కి హ్యాండ్ ఇచ్చేసి వె వేల్పోయినరు నేను కూడా డిసైడ్ చేస్ కున్న వాళ్ళకి ఈళ్ళకి పోయేది వద్దు వాళ్ళోచ్చేది వద్దు అని
అవునా ఏమో రా
ఏమీ లేదు అ అంటే ఇట్ల సిచ్యువేషన్ అసలు ఎన్ని చెప్పినాను ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఉంటానని ఒకరు ఉన్నార్లే వాళ్ళు ఉంటాను ఉంటాను ఉంటానని లాస్ట్ స్ట్కి అంత సర్దుకొని వెళ్ళిపోయినరు వాళ్ళ వళ్ళ వేరే వాళ్ళు కూడా ఇంగా హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయిరి
అవునా అందరు కలిసి ఉంటేనే బాగుంటుంది కదా
మ్మ్ బావుంటుంది ఇంగ ఎట్లో ఆ వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళు ఉండరు ఏం చెయ్యరు ఏం పాడు లే అమ్మాయిలన్న కొంచెం ఉండే హాలిడేస్ లో మంచిగుంటే ఏమి చెప్పు నెక్స్ట్ ఇయరు పెళ్ళిళ్ళంటా పిట్టకులంటా అని వెళ్ళిపోతరు అందరూ
అ నిజం అంటే మీ కజిన్స్ ఎవరు ట్రిప్ ప్లాన్స్ చెయ్యరా హాలిడేస్ వస్తే
ఏం చేస్తనే ఉన్నారు ఒక త్రీ ఫోర్ వీక్స్ నుంచి ఏం చేస్తన్నారో ఏమో ఒకరేమో వాటర్ వాటర్ వాటర్ అని అంటారు
మ్మ్
ఒకరేమో వద్దు వద్దు వద్దని ఒకరు ఆపోజిట్ గా ఉంటారు
వాటర్ అంటే మంచి ప్లానే కదా వాటర్ పార్క్ వెళ్ళడం
ప్లానే ఏముంటుంది అక్కడ వాటర్ తప్ప ఏమి ఉండదు అదే ఎక్కడన్న వెళ్తే కొంచెం ఫోటోస్ తీసుకునేకి కూడ బాగుంటుంది కదా వాటర్ లో నానీ అంత అలా వెళిపోయి ఎవరు
వాటర్లో బాగ ఎంజాయ్ చేయచ్చు
మా అన్న ఏమో పిలిచమ్మా సండే రండి మండికి వెళ్దాము నువు ఎప్పుడు చెప్తే అప్పుడు వాన
అవునా అవును అలా రష్ ఎందుకు రెస్టారెంట్స్ కి వెళ్ళొచ్చు కదా కజిన్స్ తో ఎంజాయ్ చెయ్యచ్
ఏం అవసరం లేదని వెళ్ళలే ఇంగ
మందీ అయితే ఇంకా మస్తు ఉంటుంది కదా నాన్ వెజ్
ఇక్కడా ఏం లేదు మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్ బాగున్నాయి చెట్లున్నాయి ఈట్ పెద్ద పెద్ద మిద్దెలు ఉన్నాయి మనం గేమ్స్ ఆడుకునేకి బాగుంటుంది నేనినేనే నేను ప్లాన్స్ వేసుకోనంటి
అవునా ప్లాన్ జేయ్. ఉంది గదా ఒక మంచి ఐడియా గదా, అందరు ఫు కజిన్స్ అందరూ, వెళ అందరం కలిసి వెళ్ళ. అయితే ఇంకా బాటుంది కదా మీకే.
ఎంత ప్లాన్ జెసినా, నేను ఎంత అడుక్కున్నా, వాళ్ళు వచ్చేటట్టు ఉన్నారా చెప్పు వాళ్. వాళ్ళకి లేదు ఇంట్రెస్ట్ అయ్. ఎందుకు చెప్పు, ఆఫ్టర్ నుంచి అడుగుతాన్న, వాళ్ళకి ఉండలా. వెళ్తాను, చేస్తాను, అని వాళ్ళ ఒక మాట అడిగితే ఏమన్నఅయితుంది.
అంటే ఏమైన్నా మంచి ప్లేసెస్ డిసైడ్ చేస్తే ఏమన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ వొస్.
ఫస్టు డైరెక్ట్. ప్లేసెస్ ఉ డిసైడ్ చేసి ఏమయితుంది ఫస్ట్ ఇంటికోచ్చి. ఇక్కడ ఉండి అందరితో మాట్లాడి చేస్తే అయితుంది.
ఇది నిజమే అందరితో డిస్కషన్, కంపల్సరీ. ఆ అది డిస్కషన్ అయితే కంపల్సరి బట్. బడ్జెట్ చూసుకోవాలా, పర్మిషన్స్ తీసుకోవాలా.
మా ఇంట్లో అయితే, ఏం రెస్ట్రిక్షన్స్ లేదమ్మా, మాకి ఇప్పుడు, ఇప్పుడు పంపించినా. ఊమ్ చ్చు పోండి అంటాడు ఇప్పుడు అడిగినా కూడా.
ఆ హ.
అందుకే ఇక్కడికి ఓచ్చి కొంచెం ప్లాన్ చేసుకునేకీ. అడిగేకి కూడా బాగుంటుందని నేను చెప్తాన్నా
హమ్ ఇంకా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు
హమ్ అందరు బాగున్నారు నిన్ను అడిగారు కూడా చాన మంది
అవునా నా విషేస్ చెప్పు అందరికి అక్క ఎలా ఉంది
అందరు బాగున్నారు తప్పకుండా చెప్తాను నిన్న మ రిలేటివ్స్ వచ్చినారు వడియాలు వేసినారు వడియాలు వేద్దాము ఇది వేద్దాము అని చెప్ తిని వేసేసి వెళ్ళిపోయినారు అందరు ఎవరు తీసుకొని వెళ్లేేది దాన్ని ఇప్పుడు
ఇంకా మీరే పంపియాల అన్ ఏమో కదా
ఉ పంపిస్తాం ఇంగ ఏం చేయలో పంపి యాల వడియాలు వేసిస్తే సరిపోతుందా దాన్ని ఎండ పెట్టుకొని తీసుకొని వెళ్తే బాగుంటుంది
ఆ కే ఏమి అంత భిన్న వెళ్ళిపోయినారు వన్ డే లోనే వెళ్ళిపోయినారా అందరు
పెద్ద పిల్ల పెద్ద లింగాప్ప
వన్ డేలోనే వెల్పోయినారే చాన హుట్ హర్ట్ అయినట్లు ఉన్నావే నువ్వు
అందుకే ఆ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ టైంకి వస్తా తినేస్తా వచ్చేస్తా మా డాడీ లాగా
హ నువ్వు అలా చేస్తే వాళ్ళు అలానే చేస్తారు కదా
వాళ్ళు చేస్తా అనేది గూడ అలానే లే
అవునా
ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఒకవేళ మేబి నాకు ప్లేస్మెంట్స్ ఉంటే ప్లేస్మెంట్స్ లో బిజీ అయిపో పోతం ఇంకా మా అక్కకి కూడా ఇ అంతే ఇంకా వేరే అక్క కూడా ఉంది అక్క కూడా ఎన్న ట్రైనింగ్ లో బిజీ ఉంది నెక్స్ట్ ఇయర్ కి నీకి కూడా డ్రిప్ ఇది డిగ్రీ అయిపోయి నువ్వు కూడా బిజీగా ఉంటావు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చినట్టు హాలిడేస్ అయితే రావు
ఆ ఈ ఇయర్ే హాలిడేస్ అయితే ఎక్కువ మస్తు ఉన్నాయి
అది అంతా ఆలోచించి వే నా నేను ఆలోచిస్తే సరిపోదు వాళ్ళకి ఉండాలని ఉండేనని అనుకోని నేను గమ్మన ఆపోతే పోతాన ఆ పోయి రండి అంటి నేను కూడా
అంతే లే ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఒకటే ఏం చేస్తావు్
ఒకరు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ చెప్పుకున్నా వాళ్ళు ఎందుో సడన్ గా అ పోయేస్తా ఫిజ పోయి వస్తాను అన్య
అవునా ఎందుకలా అంటే త వాళ్ళకి ఇంట్రెస్ట్ లేతా ఉండడం ము
ఓ మీబి అయిండొచ్చు ముందు నుంచి చెప్తా నేను అది ఎప్పుడు పిలుస్తారు ప్లాన్ చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అని
ఏంది ఏమంత సడన్ గా ఎళిపోయినారు
ఏమ్మో మా వాళ్ళకే తెలియాల
మ్ మ్ ఇంకేంది వదిలేయ్ ఇంక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువు నీ వల్ల ఏమవుతుంది
నువు ఇంగ సండే కలుస్కోండి అలా
ఆ అంటే ఇంకా వాళ్ళు చెప్పినప్పుడు మేము కలిసి వెళ్ళనా
మ్ నేనింగ బానే వస్తాలే అనుకని
హుమ్మ్ అంతేలే ఇంకా
సరే అయితే ఇవాళ కొంచెం వర్కు ఉంది నేను మళ్ చేస్తా
ఆ సరే అయితే
బాయ్ మ్